హలో హలో వినిపిస్తుందా
హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తంది వినిపిస్త ఏం చేస్త
హ ఏం మిషన్ కేద్దామని మ్మ్ బాన్న నువ్ బాన్నావా ఆ
ఆ
బట్లు మిషన్ కద్ద నే ఉండరు
మ్మ్ అవును ఏమి ఎవరనేస్ ఆడ పడు
ఆ వేస్నా ఆ
ఇంకా
ఇవ వస్ినం వేస్తా కాసేపయాక
ఆ హా మేమింటి పోరు ఇంటిక వెళ్ళింటావా వీకెండ్
ఆ పోయినా లీవ్ తీసుకోని ఇంట్ ఎల్సిన
అవున్ ఎన్ని రోజులు
టుడేస్ లీవ్ తీసుకున్న త్ర్సడే ఫ్రైడే. సాటర్డే సండే ఇంగా వీకెండ్ కదా.
ఆ ఓకే ఆ
ఎంజాయ్ మ్మ్
వాయిదా ఏసావా
ఆ
నాకేమో ఆకలేస్తంది అప్పుడే
మ్మ్ స్నాక్స్ ఏం లేవా
అంతే ఇక ఏదు పొతులు ఇశ్విస్తోందో
స్నాక్స్ ఉంటే తిను
మ్మ్ జాడ
అవును
చి
ఇంగేం తిన్నావ్ పొద్దున్నే తినిం లేదా‌.
తిన్న పూరి ఎందుకో ఆకలిగా ఉంది.
ఉమ్
ఉం
మీ పీజీలో కూడా పూరి తిన్నావా మా పీజీలో గూడా పూరీ నె
అవునా మా హాస్టల్ లో కూడా పూరీ బొంబాయి చట్నీ.
కాదు. ఉమ్ మ ఆఫీస్ లెవరం అమ్మాయి ఉంది ఆమ్మాయి రూం తీసుకుందాం అంటోంది ఎట్లా
నేను ఏమో నాకేమో ఇంట్రెస్ట్ లేదు.
న్ నా
అడ్వాన్స్ అంత గట్టి పది రోజులు కూడా ఏమో హాస్టల్లో ఉండది ఆ పిల్లా. అం
ఆ
తనే గదా మీ ప్రాసెస్ అమ్మేది
ఆ
ఆ అమ్మాయే గదా నా పేరుతో ఉంటది అన్న
అవును అవును.
నాగ్ గూడా కాల్ చేసింది కాల్ చేసి టే ట్రైనింగ్ లో పరిచయంలే మేము ఇట్లా రూమ్ తీసుకుందామా అనిం ఏ ఏవో నాకే అడ్వాన్స్ దీ మం తుంది తంటే మే ఆటం చెతుకు రాళ్డం
అదే అంతంటే అసలు ఇంగ అమ్మ కల్ల
ఉం అది గూడా మన హాస్టల్ మా హాస్ట లో అడుగుతాంది వేకెన్సీస్ లేవు ఏం చేసి ఎ ఉ
హా వాళ్ళు అడ్వాన్స్ అడిగినారు చూడ అంతగా నా మేము పెట్టుకు కుంటే కనీ మాకు ఇల్ ఇల్లు గడుస్తుంది నెల
ఉం అదివేమి
ఆ కాదు యావై అంట
ఆ యావై యావై వేళ అమె కాల్సింది నెలకి
మాకింగా ఎక్కువే కాల్సంది మాది మొత్తం ఎనభై కావాల్ల ఎనభై డెబ్బై
ఇ ఎమ్ ఐ ఉన్నాయా
అన్ని ఈఎంఐ లే రెండు రెండు ఈఎంఐ లు ఉన్నాయి.
ఆహా
మళ్ళా మహిళా సంఘంది ఉంటది కదా
ఉమ్ డ్వాక్రా అవి కట్టుకుంటారా. ఓకే ఓకే
దానికి
అయితేనేమో చెప్పిన అడుగు ఆంటీని ఒకసారి అంటంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి అడుగు అట్లా తన్ ఏ అ అడు ఆ అండి. ఏమో క్వాంటి తో ఒకసారి చెప్పన్న ఏమంటు అంటున్నాడంటే మీరు వాళ్లు ఏ ఆ రూమ్ లో సెకండ్ రూమ్ లో ఉన్నట్టు ఏ వేకెన్సీస్ మీ హాస్టల్లో
ఏమో తెలిదు అడిగి చూడల్ల వేరే అమ్మాయి వచ్చింది అనుకుంటా
అమ్మాయి ఉంటదా
ఏమో తెలిదు
ఏమో అది వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అంట. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పిల్ల అంతే కదా ఇల్ ఇంట్లో ఉండేది ముందు వాళ్ళ అక్క వాళ్ళతో పాటు సో వెళ్లి ఆలోచిస్తాను.
హ
అడ్వాన్స్ అంటే కష్టము రెంట్
ఇంకో అమ్మాయి ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్లు పీజీకి పోవచ్చు కదా
ఆ పీజీలు ఫుడ్ అంతంత వాటికే అంత హ
యాక్చువల్ గా చెప్పాలంటే టే మాయి మన సైడ్ కంటే అంటే వాళ్ళసైడే ఎక్కువ పీజీస్ ఉన్నాయి
పీజీస్ ఉన్నాయి కరెక్టే కానీ అందరూ మనలాగా ఉండరు కదా
ఉ అవును
అది ఆ పిల్ల దానికో ఒక్కటే ఆలోచన చేసి వస్తాంది
ఊమ్
ఊమ్ ఏ చూ ఇడ వాష్రూమ్ సరిగా లేదు అంటే ఏం పర్లేదులే వాష్రూమ్ ఒకటే కదా అడ్జస్ట్ అయితలే నేను అనింది
ఒకటో రూమ్ మాత్రమే బాయ్ బాగుంటుంది మిగతా ఏమి బాగు ఉండవు
ఊమ్ నేను ఆ రోజు వచ్చింటి కదా రొండో రౌండు ఓకే రొండో రూంలో ఉన్న నాలుగో ఉంటున అమ్మా వాష్ రూమ్ సే కాదు
ఊమ్ అసలు ఊ వాళ్ళుొస్తే కూడా అడ్జస్ట్ అవుతాము అనేసి అంటారు గాని
అదే ఈ వీకెండ్ వచ్చి చూస్తా అనింది ది
ఊమ్
కాటేరమ్మకి పోదాము అని అనింది
ఊహూ
సరేలే మా రూమ్ మేట్స్ కి చెప్తాను వెళ్దాంలే అని చెప్
ఊ ఊ
ఉమ్ పాపం మూడు సార్లు అనుకునిందంట ఇంకొక అమ్మాయి వస్తా అంటదంట తీరా బయలుదేరే అప్పుడు రాను అంటదంట
ఊ
ఊ మొన్న కూడా లాస్ట్ వీకెండ్ కూడా అట్లనే చేసిందంట
ఊ
ఫెస్టివల్ రోజు కూడా లాస్ట్ కి
ఊ
ఫోన్ చేస్తాదంట నిద్రొస్తాంది రాను అంటదంట ఆ మాటకి ఎందుకు చెప్పేది వస్తా అని
కున్నప్పుడు వెలిపోవాల అట్ల మళ్ళా ది చేస్ కోకూడదు కదా ఏ మళ్ళీ
ఇంకేంటి మరి
ఏం లే ఏం చెప్దాం ఈ వీకెండ్ లోపు ఉ ఈ వీకెండ్ లోపు చెప్పమనింది
ఉమ్ ఏందే హాస్ రూమ్ ఆ
అది రూము తీ నమో వద్దా అనేసి
ఉమ్
అందుకని చెప్పి ఏం చెప్దాము అని ఆ ఆలోచిస్తాన
వొద్దులే హాస్టల్లో సెకండ్ రూమ్ లో వేకెన్సీ ఉందని అంటీ నీ అడుగుతా ఎట్లా ఒక్కటి చేదము ఊరికే ఆ పాప మనల్ని లాగుతా ఉంది
ఉమ్ అదే నేను చెప్తే మా ఫ్రెండ్ ఫ్రెండు తీసుకున్నారు ఇప్పుడు ఒక్కటి నాకడ కూడా ఉంది ఏం
అవును వెళ్తా అన్నావు కదా
ఏమో చూద్దాం ఇప్పుడైతే పోయేక ఇంట్రెస్ట్ లేదు నైట్
ఏం లే
ఈడ కంటే తగ్గుతది కదా ఆడ
ఎ అంతా అటేకెవస్తుది అనుకుంటాన్నాను నేను ఐతే
ఉహు
వేడు కూడా మనం ఐదు వాట్సప్ మా రూమ్ లో ఒకరు పెరిగినారు
అవును అడుగుదాము కాదు బెడ్ రూమ్ లో అయితే ఆరు హాల్లో అయితే ఎంత
ఆ ఐదు వేయిల ఐదు వందలు
సరేలే రూమ్ అ ఇద్దరం కలిపి బెడ్ రూమ్ లో వాళ్ళు ఐదు వేల ఐదు వందలు ఇస్తారు మేము ఐదు వేలు ఇస్తామని చెప్తా
లేదు ఏం అవసరంలే అంద అమ్మా ఇదే
ఐదు అబ్బ భాజప్తావు అమ్మా నువ్వు అన్ని అఆ నిన్న నాకు కోపం వచ్చింది తెలుసా
ఎలా
ఆ మీ రూమ్ లో ఉంది చూడు
ఎవరు
కబోర్డ్స్ సరిపోదు అది ఇది అనింది నాకు ఫుల్ కోపం వచ్చేసింది
నేనే ఏం పెట్టుకోండులే నేను ఇంగా నావి వచ్చి ఇంగా నా దాంట్లోనే పెట్టుకున్నా
అదే ఏమన్నానా అందుకే ఇంగా నేను కోపం వచ్చి ఆ ఆంటికి అడగల ఈ రోజు పోయి
హ్మ్ ఇంతకు ముందు పెట్టుకుంటా అంటే ఏం పెటు
అట్లా చెప్పడం కరెక్ట్ కాదు నాకు సరిపోదు అది ఇది
అదే ఇంతకు ముందు వచ్చి పెట్టుకుంటాది అది కూడా ఏం పెట్టుకుంది న అంటే ఇవి నాది ల్యాప్, బుక్స్ ఉన్నాయి,
హు అది నువు నా కిచ్చినావు కదా
ఆ
హు ఏం చేసేది బట్ మళ్ళా ఓకే సరేలె ఇంకేం చేయలేమో బాగుదే కదా అది ఊరుకైపోయి ఏం చేయలేమ మనదయితే మన ఇళ్ళయితే ఎట్లయినా ఉండొచ్చు